తర్వాత ఏమైపోయింది మామ్మ ఫోన్ చేసు నాదే నాదే ఇంటికి పోయినప్పుడు తీసుకొచ్చా
ఓహో కొత్త గణమతుంది బాగుంది ట్గా ఎవడదని
ఆ
నేనడి రామ్ అయిపోయినట్టురోజ చఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ లేదు మళ్ళీ
అర్జున్ క్లాస్ క వస్తున్నా రు
ఆ నిన్న మొన్న అయితే సడ్మిషన్స్ నుండి వచ్చన్నాడు అటెండెన్స్ అడుగుదు అటెండెన్స్ చెక్ చేద్దాం అని పోర్టల్ చెక్ జసే పాస్వర్డ్ చేంజ్ చేసినట్టున్నాడు దొంగ
అవునా
మా చెల్లుస్తే ఇ ఇదిర్థం కలుగుతారు అర్జున్ ఆమె ఇంక ఏడు సన్నారు
నేను లవ్ చేస్తే ఏం రు అపేక్ష అయిపోయింది అయిపోయింది అయిపో
ఆ యా ఆ ఆ పాప గ్యారెంటీ చేస్తది కానీ ఇక్కడ మంచిగా లేరు అని చెప్తా కావాలంటే మంచిగా దొరికినప్పు
వాళ్ళ పేర్లలు వాళ్ళు ఎవరైనా బా వస్త వస్తారేమో ఇవరికి తెలుసు
ఆ పట్టిద్దాం దా నువ్ మీ ఊరు నుంచి తీసుకురా
ఆమేకి తెలుసే వాళ్ళ చెల్లి చేసేది లవ్ కాదే ఒకవేళ అది అంతేలేరా హఠాత్ పరిణానం జరుగుతూనే ఉంటంది ఓకే ఓకేే ఓకే ఓకే ఓకే ఓకే ఆకెనాల్స్ శకత్లే డప్పా
సారోస్తరోస్తారా
సారోస్తారోస్తారా రొస్తా రొస్తా రొస్తా రా సార్ వచ్చి ఇస్తారా కాలేజ్ అనుకున్నారా ఏమనుకున్నరు వాడు ఏదో తొక్కలో లుంగీ అట్టుకని కాలేజ్ కి వచ్చారు. మే
అస్సలు వీళ్ళ ఫుడ్ఏ బాలలేదు ఫీజులు పెంచడం వీళ్ళ ఒకరు వీళ్ళు వీళ్లు వీళ ఓవరాక్షన్లు
దేవుడా ఈ కాలేజ్ కైతే ఎవరు రావద్దమ్మా ఇంకా
వస్తున్నారు కదా అని చెప్పేసీ
మనమే అడ్మిషన్ ఇస్తున్నావు వద్ద రావద్ద అని చెప్తున్నా నేనైతే చూడు
నేను అదే అనుకున్నా మనమే అడ్మిషన్
అవునా అక్షయ్న్ నేమన్నా అడ్మిషన్స్ ఉంటాయి చూడమని కదా
ఇది వికాసమైన కాలేజ్
ఆస్తి ఇప్పుడు ఈడికి కావాలి. వికాస్ ఎందుకు కాల్ చేశాడంటే ఆ ఎవరో సోమనాథ్కి వెళ్ళి ఏదో చేశారంట
సమత్ కిలో వేయి కృష్ణార ఏన్ బేకి
ూ ఎప్పుడు పోయినాం ఎప్పుడు వచ్చినామని
మరి నీకెందుకు ఇష్టం లేద్ ఎవరుకు
అంటే నేను నోడదే ప్లాన్ ను వికాస్ కు చెప్పాను మమ్మీకి మమ్మీ డాడీ ఏమని అడుగుత లేదుపో ఆడ ముందే చెప్పి పెట్టుకుంటే ఇప్పుడు నన్ను వికాస్ నాకు చెప్పి పెట్టుకుంటాను నేను వికాస్ కి చెప్పి పెట్టుకుంటాను మా ఇద్దరి మధ్యలో ఈ అగ్రిమెంట్ ఉంటాది.
నేను అర్జున్ పెట్టుకునన్నట్టు ఇద్దరు పెట్టుకు కుట్టినారు
ఇకా ఎప్పుడనా దొరికిపోకుండాడా మీీకు ఎన్సిసీ ఉండట్లేదా పోవట్లేదు నువ్వు
క్రీ చే చేపిస్తున్నారు కదా
బా మంచు అతుదట్
జునిర్ సి ఎపిపీ స ఉన మాగడి సాటర్డే పిలిచినారు గానీ ఏదో హాలిడే అని మళ్ళీ పిలిచలే ఈ సాటర్డే పిలిచలే మన ఇకిెళ్ళాం
ఉ ఎంట
సెట్ థర్డ్ ఇయర్ లోమె అస్సలు పిలిచాను అన్నది సెకండ్ ఇయర్ లో చేపిస్తా థర్డ్ ఇయర్ లో పిలిచాను అన్నది
మామ్మని అయితే ప్రతి ఇయర్ లో పిలుస్తారు
ఓ ఒకసారి ముగ్గురు నల్సి స్పోర్ట్స్ కార్లు వెలుిపోరు
అర్థం కాలేదు
స్పోర్ట్స్ కార్ తీసుకుంట జ మం పోదు మేడి కను
ద ద
కా గచ్చ హైమదబద్ దగ్గర ఆడమంటారు గో కార్టింగ్ ఉంది పోదం
అహ్మదాబాద్ లో కూడా ఉంది గ ఒకటిే
మీదరు కలిసి న నాదు ఫస్ట్ బయటికి
మద వాజలా ఉంది గో కటి వంటన్నా
నానే ఉంది పోదాం కదా అని
హ
పోయినట్టే త పనిరి చీజ బడిీ
యవనా హథన్ ౌజన్ వాళ హ యశ్వంత్ రెడ్డి అంటే అడరు ఎవరు ఎవరు దదే ఇను ఎగు దినా గుడ్డు పోయింద రాజా మీది
గుడ్ పైందబ గుుడ్డు సై పడు పంద తోంటంది గుడ్ ప బలే యాక్ట్ చేసావ్ కాజక్
ఇంకా ఐదు నిమిషాలు ఇట్లనే ఒక్కబట్టి మాట్లాడాను అనుకో వాటి టాస్క్ అయిపోతదండి నిజంగా టాస్క్ అంటే బి బిగ్ బాస్ లో ఈజీగా ఉంటంది ది కష్టంగా ఉన్నారు ఒక మనిషి
అంటే వాళ్ళు మంచిగా మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ పెడతారు అట్లా బాగుంటది ఏంది వీళ్లు ఫోన్లు
వాళ్ళకు
ఆ గర్ల్ ఫ్రెండ్ బయ్ ఫ్రెండ్ కూడా ఇంత మాట్లాడు కురే మండి
ఏంటంటే మీరు టాస్క్ ని కొంచెం కొత్త కొత్త టాస్క్ పెట్టండి ఈ టాస్క్ చాలా బోరింగ్గా ఉంది మాకు దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడుకోవాలంటే ఎలా మాట్లాడుకుంటారు చెప్పండి మీరు మాకేమో కొత్త వాళ్ళు తెలిదుాయ మేమేమో కాల్స్ర్ ఎలా మాట్లాడాలి మేము చెప్పండి
చ మాట్లాడలో మా
మే శాంతి
పయ్యా అ పడ పడే పడు ప అప్పుడ
నువ్ ఇప్పుడు చికెన్ కల్ కర్రీ ప్రాస సింగ్ ఎప్పు
చికెన్ కర్రీయా చికెన్ కర్రీ చెప్తా ఫస్ట్ నూన పోయ్యాల
నూనె పోసిన తర్వాత స్టవ్ వెలిగించిన తర్వాత దాని మీద
పాన్ కే ఆ దాని తర్వా త్ నూనె పొయ్యాల దాంట్లో దాని తర్వా త నిజంగా నా చికెన్ కర్రీ అందుకే కానీ చెప్తా వినండి.
నీళ్ళు పోస్తారా లీళ్ళెందు పోస్ తర్ పాన్ లో నూనెనా నూనె వేసి
నూనేసి ఇంగ కారం ఉప్పేసి చికెన్ వేయడమే
ఓసే ఎవరనా ఆడ ఏస్సారమే నూనెలో కారం ఉప్పు వేయరు ను కారం మొత్తం మాడి పోతది నూనెలో వేస్తే ఏయాల్సింది అనియన్స్ అనియన్స్ చేయ్ దీని తర్వాత ఆ ఆనియన్స్ మొత్తం బ్రౌనిష్ కలర్ లో అయిన తర్వాత చికెన్ వేసి చికెన్ కొంచెం ఆయిల్ లలో ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం వేయాలి. ఆయి పోద్ది దాంట్లో కొంచెం పై పైనా లైట్ గా ఒకసారి కొత్తిమీర్ వేయాలి అప్పుడు సూప్పర్ ఉంటాది.
ఆమ్ అర్జున్ మేగన బాగా చేస్సారు
ఉమ్ నువ్వు తింటావా
నిజంగా వేనేే కర్రీస్ చేస్తారు చికెన్ అయితే వాళ్ళే బాగా చేేస్తారు
ఓకే
అతే మేఘనా
దప్ప అసలు నాకు ఒక డౌట్ అది ఇన్స్ట్రక్షన్స్ లో ఎవ ఎవరితో ఎంత టైం మాట్లాడ ఎన్నిసార్లు మాట్లాడాలని చెప్పారా ఉదయ్ ఎవరితో ఎన్నిసార్లు మాట్లాడాలని చెప్పారా ఇన్స్ట్రక్షన్స్ లో
కానీ మీ అది ట్వీ వర్ టాస్క్ ఇ బ్లూలైన్ బతుడాల కంప్లీట్ అయినా జూపి
చూపిస్తుంది చూపిస్తుంది కంప్లీట్ అయినట్టటు చంపిస్తుంది
ఆ అజు విశేషాలు
ఇంకేంటండి మీరు
ఏంటి ఏంటి ఇకత్త వరుస మీగ ోడ
నేను నువ ఎంటూ వేర ఏనా నా క వేలా మీలో నేనున్నట్టుగా
అ పస్త
నమే త హదా చలి సారి
వద్దిర సాగువన రంద సింగర్ ఉందాని నెట్టివ
ప్రేమిస్తాను ఎంతో వరంగా ఉదయ్ చూడు ఉదయ్ ఫం చూడు వా
పాట పడదాం అయితే ఉ ద చూడు ఉది ఫోన్ కు చూడు రైట్ అండ్ లెఫ్ట్ చూడు అబ్ మార్నింగ్ వేసి ఫస్ట్ క్లాస్ కొద్దు బాల్కనీ డోర్ ఆట్ డోర్ వని పండుకుందాం అట్టే ఒక క్లాస్ మ కొ ఎలరు పెట్కుం లేసోర్ లో
అసలు ఉగాది రోజు ఏయిటెస్ేసుకోవాలి ఇది ఒక పెద్ద బాధ అయిపోయింది తర్వాత తండ్రి
ఉగాది కదా ఉగాది పచ్చడి భక్షాలు లాస్ట్ ఇయర్ అంటే వికాాస్ తెచ్చింది ఈ సారి ఎవర్ తెస్తారు ఎవరతెరు.
వికాస్ తెస్తాడు వికాస్ ని అడుగు మల్లి
వద్దొద్దు నే అడగ మీ ఇంటికి పోయినాక ఉండదు లే ఇంగ మళ్లీ ఇంకోసారి చేసుకుందాం ఉగాది
చెసుకుద్దాం మనం ఎప్పుడ ఇంటికి పోతే అప్పుడే ఉగాది జరుపుకుందాం
ఆ కాదు మౌని క చెప్పింది బయటకు పోదామని క్షాలు అట్లా చేస్త్ సరే అంట అందువలనే బోర్ కొట్టేసింది కదా ప్రతిసారి అదే చేస్తరు కదా ఎక్కువ వెజ్ చేస్తారు కదా మనం ఏమో నాన్ వెజ్ సాం పెంగలు ఉంటాయి అట్లా
ఓకే మా ఇంటి దగ్గరన అయితే మా మమ్మీ అయితే ఎప్పుడో చేస్తది అది కూడా ఉగాదికి చేస్తది మాక్సిమం.
ఆ ఇప్పుడు సో తినన్నప్పుడు లెక్ కాకపోతే ఉగాదికి మళ్లీ అలా చేయరు అప్పుడు కానీ మొన్న ఇది మెడికల్ ఇంకా క్లినిక్ కట్టినాం చూడు ఆ రోజు అందరు వస్తారు కదా ఇప్పుడు ఇంటి దావత్ లాగానే కదా ఆ రోజు మమ్మీ రైస్ పక్క కట్టలే భక్షలు పెట్టించి అందరికీ
సూపర్ అయిపోయింది కట్ చేస్తున్నా ఆగు ఒక నిమిషం
అ అబ్బ చ